హలో హాయ్
హాయ్
బాగున్నారా
ఆ బాగున్న మీరు బాగున్నారా
ఉ ఏం చేస్తున్నారు
ప్రజెంట్ అయితే ఖాళీ
అవునా
అ మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగానే ఉన్నాం టీవీ చూస్తున్నాం
ఆహా
డోరేమోని చూస్తున్నా
అవునా డరమంటి ఉత్తమా
ఫుల్ ఇష్టం చిన్నప్పటి నుంచి వెళ్ళి మీరు చూడరాా
ఆ నాకు అలాంటివి ఏమి ఇష్టం ఉండవు
అవునా ఎందుకు మూవీస్ూతార బాగా
ఆ మూవీస్ కూడా చూడను నేను ఎక్కువ టీవీ చూడను ఇంట్లో కూడా
ఎందుకు చూడం ఫోన్ చూస్తారు కదా బాగా అర్ధమైంది ఈ జనరేషన్ లో టీవీ ఎవరు చూస్తున్నారండి మొత్తం ఫోన్
ఆ నేను నాకు ఫోన్ కూడా ఎక్కువ అంటే అలా నాకేమి ఉండదు నేను ఓన్లీ ఒక వాట్సాప్ చూస్తాను అంతే ఆ చార్టింగ్స్ ఉంటాయంండి అంతే అదేనా ఒకటే ఒకటే రెండో ఉంటాయి అంతే అంటే ఒకట గ్రూప్స్ ఉంటాయి కదా ఫ్యామిలీ గ్రూప్స్ కానీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా
ఆహా ఉంటారు ఉంటారు ఎందుకు అ కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది బెస్ట్ ఫ్రెండ్ లాగాంే బ్యాక్ బిచింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు
అట్లా అలాట్లా ఉంటారు అట్లా
ఆ
అట్ల ఎట్లుంటారు
అట్లెట్లు ఉంటారంటే బ్యాక్ బిచ్చింగ్ అంటే లైక్ మనతో నుండి కూడా మనన్న వెన్నుపోటు పొడుస్తారని ఉంటారు కదా అది
ఆ నేనైతే అలాంటి టైప్ అయితే కాదండి
మిమ్మల్ని ఆ టైప్ అంటలేదండి మనతో ఉండే వాళ్ళు ఆ టైప్ కూడా ఉంటారు అంటున్నా
ఆహా అవునా ఇ మరి నాతో ఉన్న వాళ్ళు ఇట్లా ఉన్నారు కావచ్చు అని
ఏ మోజ మ నాకు తెలీదు కదా
అదే అదే ఇక నాతోోటి ఉన్నవాళ్ళు మరి ఉన్నవి కావచ్చు
అందరు అట్లా ఉండరు కొంతమంది ఉంటారు బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మిన వాళ్ళు మాత్రం ఉండరు అట్లా
ఆహా నేను నమ్మినా కానీ మరి తెలియదు కదా వాళ్ళ దగ్గర ఏమున్నదని మనకి ఇట్లా తెలుస్తదండి.
అవునా ఓకే తెలిసిపోతే ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ అంటారు అన్న లేదు అనుకో
అన్నీ తెలిసిపోతాయి గాని ఎక్కడో ఒక దగ్గర చిన్నగా ఉంటది కదా
ఉండదు అసలే హండ్రెడ్ థౌసండ్ పర్సెంట్ నేను మీతోనీ బెట్ కడతా ఉండదు
హా మీకు మీకు తెలిదండీ ఐ గెస్ మీకు
మీకు తెలిస్తే చెప్పు చెప్పండి మరి
నాకు తెలుసు అంటే నేను కొన్ని అనుభవించిన కాబట్టి చెప్తున్నా
బెస్ట్ ఫ్రెండ్ అట్లా మోసం చేసిరా మిమ్మల్ని
మోసం అంటే డైరెక్ట్ మోసం ఉండదు అంటే కొన్ని చెప్పిన పనులు కూడా వినకుండా అదే చేస్తే కోపం వస్తది ఒకప్పుడు
హ్మ్మ్
హ్మ్మ్
అట్లా ఏం చెయర్లేండి ఎక్కువ నాకు తెలిసినంత వరకు మనతో ఉన్న వాళ్ళు అయితే అట్లా చేయరు
చేయాకుంటే అది నా అదృష్ట ష్టం కదా
అదృష్టం ఒకటే మికువాళ్ళు దొరికిళ్ళు
ఆహా నేను వాళ్ళకి దొరకడం ఇంకా అదృష్టం డబుల్ ఏ లేదు నిజం నేను చెప్పేది పేది
ఓకే అది కూడా కరెక్టే అనుకుంటాం ఎందుకంటె మీరు మాట్లాడుతున్నరూ కాబట్టి అబ్బా హ్మ్మ్ హ్మ్మ్
ఉ
ఎండలు బాగున్నాయండి మీ దగ్గర మా దగ్గరనైతే అసలు వషపడతలేదు ఎండ
నాకైతే ఘూరంమైతుంది అసలు మా ఆఫీస్ లో ఏ సీ ఏ సీ కిందనే ఉంటున్నారు బయటికి వెళ్తే చాలు ఆ బయటికి వెళ్తే చాలు ఫుల్ ఎండ డలు
అయితే ఏజీ దగ్గర కూర్చోకండి
ఆ మరి అక్కడ నాకు రూమ్ లో కావట్లే అన్నట్టు మా రూమ్ లో దాని దగ్గరు ఉంటేనే సరిపోతుంది ఈ ఎండలకు ఇంకా గర్ల్స్ కి మాకు అక్కడ మా దగ్గర గర్ల్స్ ఉంటారు కదా ఆ వాళ్ళకి చలి పెడుతుంది అండి
ఇసి దగ్గర ఉన్న ఇప్పుడు వస్తాయి ఇక గర్ల్స్ కొంచెం సెన్సిటివ్
వునుగాని మర ఇండలు ఉడుతున్నాయి కదా అంటే ఉడక వస్తుంది కదా అందుకోసం మేము అడిగేది మేము ఇదేమన్నా చలికాలం కాదు కదా
అవును అయినా కూడా మొత్తమే ఏసీ దగ్గర ఉంటే అట్లనే చల్లకుంటారు
ండాలి కొం ఫాన్ ఉండాలి అలా అయితే సట్ అయిపోతు మా ఇంట్లో అయితే నాకు అసలుకి కావట్లేదండి
ాఫీస్ లో
ఈస అలవాటు అయింది మళ్ళా నాకు నైట్ టైమ్ లో కాల్స్ ఉంటాయి కదా కాల్చ ఉన్నప్పుడు అప్పుడు ూరం ముందుకు వస్తుంది
ంట
అప్పుే కాల్స్ ఉంటే నార్మల్ ఉంటాయి కదా ఫలైట్స్ కాల్స్ ఆ ఇప్పుడుక్ల్స్ అట్లు ఉంటాయి
ఓకే ఓకే ఉంటే ఎవరికైనా అంటే నైట్ టైమ్ లో అయితే మేము ఎక్కువ ఫోన్ చూడమ సార్
అవునా ఏ టాయికి డుకుం ట రాట్లా తందరా
టెన్ టెన్ థర్టీ టెన్ కి పడుకుంటాను నేను
అంత ఫాస్ట్గా డుకుంటారా
ఆ టన్కే మనకు ఫుల్ స్లీప్
ఆహా అంటే నిద్ర అంటే చాలా ఇష్టం కావచ్చు కదా
ఘోరం ఇష్టం కానీ నాతో ఉండే వాళ్ళు ఉంటే మాత్రం
ఆ స
హ
హ
చెప్పండి ఇంకా తిన్నారా
అవు
ఏం తిన్నారు
ఆ మా ఇంటికి మాకున్నయ్య చడు
ఆ
మ్మ్ మా బాబ్బాయ్ వచ్చిండు ఇంకో అన్నయ్య వచ్చాడు అడుగుతున్నారు నన్ను రమ్మని
అవునా వెళ్ళండి ఏం కాదు ఒక కూసేపు ఆగి వెళ్ళండి
ఆ వెళ్తా అదే చెప్పాను ఒక ఇంపార్టెంట్ కాల్ చి వస్తామని చెప్పాను అయ్యో నా రూమ్ లోకి రాలేదు వాళ్ళు
అవును
మ్మ్మ్
ఓకే ఓకే
ఏం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు
నేను ఏం లేదండి మీతోటీ కాల్లు మా బెస్ట్ ఫ్రెండ్ తో చాట్
ఆహా అంటే ఇటు కాల్ మాట్లాడుకుంటే చార్జ్ చేసు
అది ఇంపార్టెంట్
ఆహ అంటే ఇక ఛార్జ్ చేయకపోతే ఏమైతది మరి
ఏం అవ్వదు అది ఇంపార్టెంట్ అంతే
ఆహా
ప్రియారిటి
ఆ ప్రియారిటి అని ఒక్కొక్కరు దగ్గర అప్పుడప్పుడు ప్రియారిటీ రాకపోతే కూడా ఫీల్ అయితరు మరి చూసుకోండి అది కూడా
లేదు మా వాళ్లు నన్ను అర్ధం చేసుకుంటరు
ఆ అర్థం చేసుకుంటే ఓకే కొంచెం అర్థం చేసుకోనప్పుడు ఇబ్బంది అయితది మరి ఆ మరి అదే అంటున్నా నేను కూడా అలా అయినప్పుడు మీకే కష్టం కదా
కష్టం ఏం లేదు సెట్ చేయడానికి కొన్ని ట్రిక్స్ ఉంటాయి హ్మ్ కొన్ని కొన్ని ఇస్తే సెట్ అయిపోతారు
యాభై అంటే ఇగ మీకు పర్సనల్స్ ఉంటాయి గదా
ఆ అంతే అండి ఏదో ఒకటి అట్లా ఉంటయి అప్పుడప్పుడు
ఏం చేస్ ఆ ప్రెజెంట్ మీరు
నేను ఇందాకనే బయటికి వెళ్ళొచ్చిన ఏం లేదు ఖాళీగానే ఉంటా ఇంట్లో.
అవునా ఏమన్నా తిన్నారా స్నాక్స్ లాగా మరి
ఆ తిన్నాండి ఇంతకుముందే కిచిడి.
ఆహా అంటే ఈ కిచిడి
చెప్పండి మీరు తిన్నారా
ఆ నేను ఇంకా తినలేదు మా డిన్నర్ టైం ఇంకా కాలేదు బ బట్ డిన్నర్ టైమ్ ఇంకా కాలేదు
హలో
వినిపిస్తే లేదా నా వాయిస్ సా నా వాయిస్ వినిపిస్తలేదా మీకు
హలో
ఆ వినిపిస్తుందండి వినిపిస్తుంది మీ వాయిస్
హలో
ఆ విని వినిపిస్తుందండి మీ వినిపిస్తలేదా హలో
వినిపిస్తుందండి నేను మాట్లాడేది
ఆ మీకు మాట్లాడేది వినిపిస్తుంది అవునా ఆ ఇప్పుడు వినిపిస్తలేదా
హలో
ఆ వినిపిస్తలేదా ఇప్పుడు హలో నా వాయిస్ వినిపిస్తలేదా నాది కొంచెం కూడా వినిపిస్తలేదా వాయిస్ హలో
హలో
హలో నా వాయిస్ వినిపిస్తుందా మీకు
హలో
ఆ మీది వినిపిస్తు
హలో వినిపిస్తుందా
ఆ మీది వినిపిస్తుంది